ఏం లేదండి మీరేం చేస్తున్నారు,
నేను ఖాళీగానే ఉన్నా తిన్నారా మరి ఆ తిన్నానండి ఎంత ముందే తిన్నాను పనులన్నీ అయిపోయిన్నాయి ఆ ఏం చేశారు పోయి ఇయ్యాల పొద్దున్నుంచి
ఏమింటదండి ఇంట్లో ఉంటే ఏం ఉండవు కదా
అయ్యో ఏం ఉండవ్ అంటారు ఎంటి అండి వంట చేసాను ఇల్లు ఊపాను ఆ పొలం పనులు గా అయి
ఇంట్లో పనులు మాత్రమే చేయగలుగుతాం కదా
ఆ అదే మరి అ నుంచి ఎం చేశారాని జస్ట్
ఇంట్లో పనులు చేసినాము దాని తర్వాత బావి దగ్గరికి వెళ్ళి అట్లా చూసి వచ్చినం
బాయి పని వచ్చా
వచ్చు వచ్చు
ఎమో మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో గర్ల్స్ కు ఒక తినడం తిరగడం తప్ప ఏం రాదు కదా అని నా ఒపీనియన్
ఆ ఇప్పుడున్న జనరేషన్ లో మాక్సిమం ఆందరికి అట్లనే ఉంటది కాని ఊర్లలో ఉండే వాళ్ళకైతే అన్ని అలవాటు చేస్తారు అలవాటు చేసుకుంటారు కూడా
అవును చేసుకుంటారు అన్ని భరించే శక్తి మీకు తప్ప ఎవరికి లేదు లే
అంతేకాదా
హుమ్
అన్ని రావు గాని కొన్ని వచ్చు కొన్ని కొన్ని వరకు చేయగలుగుతా
ఆ కొన్ని అయినా మీ అదర్ గర్ల్స్ కి రావాలి కదా హుమ్ లేషామా బెడ్ కాఫీ తాగామా తిన్నామా వాకింగ్ అంటారు మళ్ళా పబ్ అంటారు మళ్ళీ వస్తారు అట్లా పో
అవునవును కానీ అదంతా పట్టణాలలోనే ఉంటది
ఆహా అగ్రికల్చర్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అంటే మీకు ఆవులు గీట్లా
ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి ఆవులు మాకు ఒక ఒకటి ఉంది బరే
హుమ్
తర్వాత ఒక ఎకారం వరకు అట్లా ఉంది భూమి ఆ ఒక ఎకరం కాకుండా మిగతా పక్కన వాళ్ళది కూడా మేమే కౌలుకు తీసుకున్నాము ఇగ కొంచెం దాంట్లో మొక్కజొన్న కొంచెం దాంట్లో ఆ మిర్చి చి ఇంకో కొంచెం దాంట్లో పసుపు వేసినాము పసుపు నిన్న ఇవాళ్ళ తోడడం అయిపోయింది మిర్చి కూడా మొన్నటి వారికి కేరీలు గానీ ఇంకా మొక్కజొన్ననే రాలేదు
కౌలుకంటే అంటే మీరు అంటే వాళ్ళకి అంటే వాళ్ళ దాని డబ్బులు కట్టాల మరి మీరు ఎంత అంటే నెలకి కడతారా స
సంవత్సరానికి సంవత్సరం మొత్తం మీదికి ఒక్కసారి కట్టిస్తాం
ఉహుమ్ ఎంత అని ఉంటది ఇంత రేట్ అనీ
ఆ ఉంది ఉంది బాయి ఉన్న వాటికి అయితేనేమో ఒక ఇరవై వేలు అట్లా ఉంటది బావి లేని వాటికి అయితేనేమో ఒక పదిహేను వేలు పన్నెండు వేలు అట్లుంటది
అవునా అమ్మో విడి కాట్లుంటా మరి మీకు అన్ని పోను మీకేమన్నా మిగులుతాయా అండి మరి
హా మిగిలితాయండి మరి అంత పదిహేను వేలు ఇరవై వేలు అంటే అంత రాలేవు పండించిన దాంట్లో ఆ కొంచెం పోతది కొంచెం ఉంటది
ఉమ్ అంటే అంటే కొంచెం ఏదో ఏదో ఖాళీగా ఉండకుండా నా ఖర్చులు మందు అన్ని పోను ఆ చేశామంటే చేశాం ఖాళీగా ఉండకుండా
ఇత్తన భూమిని కాలీగా ఉంచినా కూడా వాళ్ళకి మనసు ఒప్పదు మా నాన్న వాళ్ళకి అయ్యో అలా పండిస్తే ఏదైనా వస్తది కదా ఉతిగా కాలిగా ఎందుకు వెళ్తుంది భూమి అని అనిపిస్తది
ఉమ్ రైతులు కదా ఆ మాత్రం కొంచెం శాడ్ నెస్ ఉంటది వాళ్ళ కూడా ఖాళీగా ఉంటుంది కదా అని వర్షకాలం వస్తె మేము పొలం వేసుకుంటాం అంటే పొలం వల్ల అంటే వింటర్ లలో పొల్లం వెసుకో
మేము తినే వరకు మేము మా మర మా వరకు బియ్యం పండించుకుంటాం
ఉహుమ్ నె అదే బయట వాళ్ళకి అమ్మకుండా ఆ ఆర్ ఆర్గనికా
ఆ ఆర్గానిక్ అని అంటే ఇంకా మా అమ్మ ఏం చేస్తదంటే ఈ మిర్చి వా ట్లలో ఇంకా వేరే కూరగాయ చెట్లు పెడతది అవి రోజు రోజుకు రెండు రోజులకు ఒకసారి రెండు రోజుల. లకు ఒకసారి అట్ల మా అమ్మ కూరగాయల మార్కెట్ కీ పోయి కూరగాయల అమ్ముకో వస్తంది
ఉమ్ ఆ ఓకే అంటే మీరు బయటి కొనుక్కుంటే మీ దాంట్లో మీరు ప ఆర్గానిక్ పండి చి జనాలకు జ ఆ మీరు అంటే ఎలాంటి స్ప్రే చేయకుండా మీరు హెల్దిగా ఉండడానికి బయటలోకి హెల్దిగా ఉండేటట్టు చేస్తున్నారు అన్నట్టు ఉమ్ అవునవును ఉమ్
మా నాన్న ఇంకా బావి పనులు చూసుకుంటా ఆ వంటలు వండుతారు కదా చిన్న చిన్న ఫంక్షన్స్ లలో వాటిలలో అట్లా చేస్తాడు
అంటే సైంటిస్టే పెద్ద సైంటిస్టే మీ నాన్నకు వచ్చినట్టు నీకు వస్తే
ఇంకా వాళ్ళు పనులకి పోయి వచ్చే వరకి ఆ నాకురావు నాకురావు నాకు నేర్పి యరు కుడ
అదేన్ మాటా
మా నాన్న బయటనే ఎస్తాడు బయటనే ఎస్తాడు కాగానీ నాకు నేర్పేయడానికి దనికంటే అమ్మ వద్దున్నాన్న నువ్వు చేయలేవు మేము తినలేవు పక్కను కూర్చో అని అంటాడు
అంట వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు లేపోతే అందరిక మమ్మల్ని పై పంపయకుండా చాలా బంటున్నారు అన్నట్టు
అవునవును కదే ని చేయగలుగుతా కొన్ని కొన్ని చేయగలుగుతా అన్ని చేయలేను
అంటే ఈ కొన్ని కొన్ని ఎలా చేస్తారు మీరు హలో
మా నాన్న వద్దన్న మా అమ్మ ఉరుకోదు కదా
ఆ అవును అదే నీ వన్నర ఆడపిల్లలు ఆ మాత్రం నేర్చుకోవాలి అదే స చక్కగా సాంప్రదాయంగా ఉంటారు ఎలాంటి
అ
ఆ ఏం నేర్చుకోకుంటే బాబ్బెమ్మ గాంటే రేపు పెళ్ళ అయినాక భర్త పూజ పెడతడు
అదే ఈ మధ్యలా అబ్బాయిలే వంట నేర్చుకోవాల్సి వస్తుంది కదా ఇంకా మళ్ళీ మేము ఎందుకు ఎక్కువ నేర్చుకోవడం అని ఆపేసినండి అన్నట్టు
అది ఎట్లా అంటే ఇక మీరు అమ్మగారు ఇంటి పోయి వస్తుంటే ఇక రేస్ గుర్రంల ఉరుకుతారు పోతే అట్టే పోతారు ఒక పదిహేను రోజు ఇరవై రోజుక దాక దాని బట్ అయితే మళ్ళీ మేము నేర్చుకోకుండా ఉంటామా మళ్ళ రిటన్ రాద అంటే కప్పప్పగా తాబేల కంటే అసమానంగా వస్తారు మీరు
అవునవును
ఆ ఆ మాత్రం మేము నేర్చుకోవాలి కదా మీకోసం మేము వెయిట్ చేయలేము మీ కోసం అలా చేయాలని మేము పోాల కదా ఆకలికి
అంతే
ఆ
అందుకే అందుకోసం అనే ఎక్కువ కష్టపడతలేను ఆ వంటనే దాని మీద
అవును ఫ్యూచర్ హస్బెండ్ ఎట్లయినా వా వా నేర్చుకుంటారులే నాకేంది క
నేర్చుకోకపోయినా మా నాన్న నేర్పిస్తాడని నమక
నమ్మకం ఉందా నీకు
ఆ నాకు నేర్పయకపోయినా మా నాన్న మాకు వచ్చే అయినకైనా నేర్పిస్తాడేమో మా బిడ్డ ఎట్లాగ చేయలేదు నువ్వనే చేయనానా అని
ఆ నా బిడ్డ చేస్తే నువ్వు తొందరగా పోతావు అల్లుడు నువ్ నువ్వ న అ నువ్ కొంచెం అదు భద్రంగా ఉండాల అని జర ముందుగానే
ట్టు అని చెప్తాడు మా నాన్న నాకు ఆ నమ్మకం ఉన్నది అందుకోసంమని నేను ఏం చెయను అట్లాంటి ప్రయోగాలు
ప్రయోగాలు చేయకండి మరి దేశం ఆగమవుతుంది మరి దేశాలు దేశాలు ఆగమవుతాయి ఇప్పు అసలో ఇప్పుడు వ్యవస్థ బాాలేదు అవును ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది వాట్సాప్ మాన అనేది యూట్యూబ్ లో రెం అవుతుంది గంటకి దెబ్బా
కథలు కథలుగా ఆ కథలు కథలుగా నడుస్తున్నాయి
అవును అది ఎట్లా పోయినా మీరే గెట్ల ఏ
గ్రేట్ అని కా కాదండి అర్ధం చేసుకునే ఆ అంత అది ఉండాలి ఆ
ఇక్కడ అర్ధం అనేది లేదు అంటే మీరు ఒక ఒక ఏడుపుతోని దీనిేనా సాధించగగుతారు మీ ఆడవాళ్ళు హ అది తప్పు అయినా కరెక్టే చేయగలుగుతారు అదే గడుపుతోని అది కరెక్ట్ అయినా తప్పు చేయగలుగుతారు అదే గడుపుతోని అట్లాంటది మీకు సాహిత్యం చాలా అంటే చాలా ఫేమ్లు జరుగుతున్నాయి అవును అమ్మ ఆ మాట మీరు అనొద్దు మేము ఉనాలి
అయ్యో అ్య ఇప్పుడు ఎవరికైనాట్లోనే ఉందండి ఒక అమ్మాయికి అబ్బాయి ఉంటది ఒక అబ్బాయికిే ఆ భయం ఉంటది అది సహజం
సహజ
ఎందుకంటే బయట బయట నడిచే వ్యవస్థ అట్లుంది
మీరు అదేమన్నా రాణి రుద్రమ్మ దేవి
ఆ అట్లా అనుకుంటాం గాని అట్లు ఉండలేరండి అందర ఉండలేరండి
అట్లాంటి టైపు మీరు మారుతున్నారు మాకు ఎక్కడ
మారుతారు కాని అందరు మారలేరు కదా కొంతమంది ఎట్లా అంటే నమ్మకంతో ఉంటారు కదా నమ్మకంతోనే ఈ మనిషితోనే నేను జీవితాంతం మంచిగాగుంటా దని నమ్మకంతోని పోయిన వాళ్ళనే గొంతు గష్ వాళ్ళు కూడా ఉన్నారు
ఆ ముందుగాచ్చ చ అంటే ఇప్పుడు ఆ అలాంటి సీక్వే విను మీ మీ దగ్గరనే ఉంటారు కదా అంటే ఎవరినిట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ ఇద బాయ్స్ అయినా గర్ల్స్ అయినా
మీరు కొన్ని విన్నారా ఈ మధ్యలో కొన్ని ఆ యూట్యూబ్లలో వాటిలలో వస్తున్నాయి ఆ వార్తలలో ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చంపేసిండు అనుమానంతో అన్నొక్కటి వస్తంది ఇంకొక దాంట్లో ఒక అమ్మాయి తన భర్తను చంపేసింది కుక్కూర్ లో ఉడకబెట్టి అని ఇక్కడా నమ్మకం అనేదే లేదు కదా అట్లాంటప్పుడు దాని మీద భయం కాకపోతే ఇంకేమస్తదండి.
ఒక మనిషి మీద నమ్మకం లేనప్పుడు ఒక వ్యక్తిత్వం సహజీవనం చేయడం కూడా కరెక్ట్ కాదు
కానీ ఏందంటే ఈ పొడ్చుకోవడాలు చంపుకోవడాలు ఇవి ఎక్కువయిపోయినాయి ప్రేమ అనేది తగ్గిపోయింది
ఇంకా థర్డ్ పర్సన్ మోజులో పడినప్పుడే అదేనా
ఆ అదే కదా ఆ మూడో వ్యక్తి వల్లనే ఇన్ని ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ మారాల్సింది మనం కాదు మన మనం అర్థం చేసుకున్న మెంటాలిటీ మళ ప్లస్ మనతో నుండి ఆ బర్తే గాని టె గాని వాళ్ళ వాళ్ళ మెంటాలిటీని మనం అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఉండడమే కల్చుండడం కానీ అది ఎవరు చేయట్లేదే వాళ్ళు
చేయకపోవడం ఏమోగానీ చేసుకోన్నళ్లకు భయమైతాంది అవునవును కరెక్టే
ఉ
థ్యాంక్ యూ అండి
ఎందుకు ఆ ఓకే అండి